అవునా
ఆ బాన్న నువ్వు బావున్నావా
ఉం బాగున్నా ఎం చేస్తున్నావ్
తిన్నావా
ఆ తిన్న నువ్వు
ఉం తిన్నా నేను కూడా
ఏం చేస్తున్నావ్
ఏం చేయలా ఊరికే వన్న
ఇంకా
ఏం తిన్నావు
నేను అన్నం పప్పు తిన్నారా ఏ మీరు ఇ ఈ మధ్య చాలా డల్గా అనిపిస్తుంది
ఆ లైఫ్ కొంచెం రొటీన్ అయిపోయింది కదా కాలేజు ఇంట్లో ఫోను అదే అయిపోయింది. ఇంక
అది మాత్రం కరెక్ట్. అందుకే అనుకుంట. సరే ఒక ట్రిప్ వెళ్దాం. మనకి ఆ బోరింగ్ అంత తగ్గిపోతుందేమో! చూద్దాం.
భలే! ఐడియ ఇచ్చావ్ ఎక్కడికి వెళ్ దా మయితే
అంటే మన బడ్జెట్ లో ఇంకా ప్లాన్ చేసుకుందాం ఫన్ ఉండాలి. మంచిగ నేచర్గ ఉండాలి. ఆఁ అట్లయితే అరకు కానీ, ఊఁ వెళ్దామా? అరకు ఎలా ఉంటుంది?
ఆ లంబసింగి సూపర్! లంబసింగి కూడా చాలా బాగుంటుంది. అరకు కూడా బాగుంటుంది.
ఆ అక్కడె.
ఇంకా లంబసింగినీ ఆంధ్ర కాశ్మీర్ అంటా దా.
ఆహ్! అవునవునవును. ఇ మార్నింగ్. పాక్, కోల్డ్ వెదర్ ఫుల్ వైపు ఉంటుందనుకుంటా. అక్కడ
అవును కనీ, ప్లానింగ్ ఇంపార్టెంట్. కదా! ఏ ట్రిప్ ఎళ్ళినా లాస్ట్ టైం లాగా, రాండమ్ గా వెళ్ళకూడదు.
ఔన్రా నిజమే! ఇంకా ఫస్ట్ ట్రిక్ ఏమంటే ట్రావెల్ కి వెళ్ళినప్పుడు, ముందు మనం బడ్జెట్ ఫిక్స్ చేసుకోవాల.
కరెక్టే! లేకపోతె! లాస్ట్ కూ పైసల్ లేకపోతే, మనమే ఇబ్బంది ఫేస్
ఆ అవునవును అది మత్ అం నుంచి ఇంకో ట్రిక్ ఏమంటే, హెవీ లగేజ్ తీసుకోకూడదు లైట్గ ప్యాక్ చేసుకోవల్ల.
అవును. లాస్ట్ ట్రిప్ లో నేను, ఆ అంటే అవసరం లేనివి అన్నీ ఐదు డ్రెస్సులన్నీ తీసుకొని వచ్చేసా నేను. రెండు మాత్రమే ఏసుకున్నా.
ఆహా! మ్మ్ మంచి మిస్టేక్ నేను గుడ సేమ్ అదే చేశ
ఆ ఇంపార్టెంట్ టిప్ అయితే సే పవర్ బ్యాంక్ అనేది, చా అంటే ఉండాలి మస్ట్ తది
మ్మ్ అవు అవును. హండ్రెడ్ పర్సెంట్ గా ఉండాలి. ఫోన్ డెడ్ అయితే మ్యాప్స్, ఫొటోస్ అన్ని ఎళ్ళిపోతయ్ అప్పుడేం చేయలేం.
మ్యాథ్స్ గురించి, మ్యాథ్స్ గురించి అంటే? చెప్పినప్పుడు గుర్తొచ్చింది. నాక్ కు ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి
ఆ అవునవును సిగ్నల్ లేకుండా యూజ్ అవుతుంది
మ్మ్ ఫుడ్ గురించి ఏం ప్లాన్ చేద్దాం మరి
ఫుడ్ మ్మ్ గురించా లోక్ కల్ ఫుడ్డే ట్రై చెట్నింగ్స్
అవును స్ట్రీట్ ఫుడ్స్ పడవు కదా జర్నీ టైమ్ లో అది కాక మన హోమీ ఫుడ్ టేస్ట్ ఇవ్వదు అసలు స్ట్రీట్ ఫుడ్స్
ఆ.... సరే అయితే ఒక పని చేద్దాం. ఇక్ అక్కడ అయితే క్కువ జనాలు ఉన్ టారు అక్కడకి వెళ్ళి తినాలి అయితే
మ్మ్..... అదే అది మంచిది మనకే
మ్మ్.... అవునవును ఇంకా ట్రావెల్లో ఫోటోస్ కూడా ఇంపార్టెంటే
అవును మ్మ్ కానీ ఓవర్ గా ఫోన్ లో ఎక్కువ ఉండకూడదు ఆ మూమెంట్ నీ ఎంజాయ్ చేయాలి మనం ఎక్కువ ఫొటోస్ తీసుకోనికే టైమ్ పెట్టకుండా ఆ ఆ ఆ వైబ్ నీ ఎన్ సేవ్ చెస్ తో ఉండాలి
ఆ నిజమే రాము కానీ, ఆ లాస్ట్ టైమ్ నేను ఫొటోస్ లో బిజీ అయ్యి, ఎంజాయ్ కూడా చేయలేదు.
అయ్యో ఇంకోటి రిచ్ చెప్తా అయితే నువు ఎర్లీ మార్నింగ్ నేను చూస్తే బెస్ట్ వ్యూస్ దొరుకుతాయి.
ఆ అది కష్టం లేరా మార్నింగ్ లేట్
హహహ ఆ ట్రిప్ లో డిసిప్లయిన్ ఉండాలి బాస్
ఆ అవునవును అది మాత్ర చిత్రం కరెక్టే ఈ సారి ట్రై చేస్త
ఉ అయితే నీకు డ్రైవింగ్ వచ్చా చేస్తావా నువ్వు.
నాక బైక్ రైడ్ అంటే నాకు చాలా ఇష్టం రా.
హు అయితే సూపర్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దాం. అయితే అంటే
మ్యూజిక్ ప్లేలిస్ట్ రెడీ చేయాలైతే
ఊ అంటే నమ్మకం కంపల్సరీ.
ఆ అవునవును అంటే ఆ బిలీవర్ సాంగ్ అనేది ఇ కంపల్సరీగా ఉంటే ఎనర్జీ ఫుల్ ఉంటది.
ఆ ఇంకా చె ప్పు కొంచెం క్యాస్ దగ్గర పెట్టుకోవాలి. మనము మనతో పాటు ఆన్లైన్ పేమెంట్స్ ఫెయిల్ అయితే హెల్ప్ అవుతుంది. మనకి ప్రతిసారి అంటే ఫోన్ పే మీద డిపెండ్ అవుతే మనకి కష్టమే.
అవున అవును కరెక్ట్. అండ్ స్ట్రైంజర్స్ తో పొలైట్ మాట్లాడాలి కానీ ఓవర్ ట్రస్ట్ అయితే చేయకూడదు.
ఉ ముందు జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ మనం.
ఆ అవునవును హు ట్రిప్ లో మెమరీస్ క్రియేట్ చేయ్యాలి. స్పెన్సస్ కాదు.
ఊ డైలాగ్ సూపరుంది నువ్వు చెప్పింది ఇప్పుడు
ఉ నిజమే రాధే
ఆ అది నిజమే నైట్ లో క్యాంప్ ఫై లాగా చేసుకుంటే ఎలా ఉంటుంది.
ఉ అది హైలైట్ ఉంటాదెమో ట్రిప్ లో
స్టోరీసు సాంగ్స్ అవన్నీ పల్ అంటే బాగా ఎంజాయ్ చేయాలి ఫన్ కూడా ఉండాలి ఎక్కువగా
స్ట్రెస్ మొత్తం మొత్తం పోతుంది అలా చేస్తే
ఉం అందుకే మనం ఒకేషనల్ గా బ్రేక్ తీసుకోవాలి అలా అప్పుడప్పుడు
ఉమ్ లైఫ్ లో బ్యాలెన్స్ ఇంపార్టెంట్ కదా
ఊమ్ ఎప్పుడు స్టడీ వర్క్ ఇలాంటివే కాకుండా ఎంజాయ్ కూడా ఉండాలి
ఉమ్ నిజమే నిజమే
అది
నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావ్
నెక్స్ట్ వీకెండ్ ఫ్రీ ఉన్నా
సరే అయితే అప్పుడే ప్లాన్ చేసుకుందంలే
హుమ్
అంతలోపు బడ్జెట్ ఒక టూ టూ త్రీ థౌజండ్ లో మేనేజ్ చేసేద్దాం
ఊ అయితే వెళ్లచ్చులే ఇంకా ఈజీగా
గ్రూప్ లో ఇంకోన్ని ఫ్రెండ్స్ ఏమన్నా యాడ్ చేద్దామా లేకపోతే మనిద్దరం చాలా
చిన్న గ్రూపే బెటర్ ఊ ఎక్కువ మంది ఉంటే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది మనకి కొంతమంది రారు కొంతమంది వస్తారు కొంతమంది ఇట్లా చెప్తారు కొంతమంది ఇట్లా చెప్తారు అయితే ప్యాకింగ్ ప్రిపేర్ చేద్దామా
ప్యాకింగ్ లిస్ట్ ప్రిపేర్ చే చేద్దాం ఆలో లోపు
ఆ ఏమేమి పెట్టుకోవాలి బ్రష్ టూవాలు బట్టలు మళ్ళీ పవర్ బ్యాంకు
హు
ఇంకా స్నాక్స్ తప్పకూ
అది మస్ట్ అండ్ స్టుడ్ కదా
ఆ ఆ అప్పుడప్పుడు ఆకలి వేస్తే తినొచ్చు
ఆ అవునవును ఎక్సైట్గా ఉంది నాకు ఆల్రెడీ
సేమ్ నాకు కూడా
ఈ ట్రిప్ మనకి ఏమైనా రిఫ్రెష్ ఇస్తదేమో చూడల్ల
ఆవును తప్పకుండా ఇస్తుంది
హూ ఓకే దాని ప్లాన్ డీటెయిల్స్ ఏమైనా నైటు నైట్ డిస్కస్ చేద్దాం అంతే
నైట్ ప్లాన్ చేద్దాము
ఉ నైట్ మళ్ళీ కాల్ చేస్తా ఇంకా ఏమి విశేషాలు
సరే చెప్పాలి టేక్ కేర్
ఉ ఆ ఆ సరే అయితే నైట్ కాల్ చేస్తా ఆ లోపు నువ్వు రెడీగా ఉండు ఒక సెవెన్ కి అలా చేస్తా
ఉ అప్పుడు అన్ని లిస్ట్ రాస్
ఉ ఆ లోపు ఎవరైనా మన వాళ్ళు వస్తారేమో అడిగి చూడు హు
ఆ సరే అడుగుతా నేను అందరు అందరు పోతేనే బాగుంటుంది కదా
ఉ అవును బావుంటుంది కానీ చాల్లే ఫోర్ త్రీ ఫైవ్ మ మెంబర్స్ ఫోర్ టు ఫైవ్ బావుంటది మళ్ళా ఎక్కువైనా కష్టమె
అవును అది కూడా నిజమేలే
తిన్నావా
ఊకనే ఏందిరా నువ్వు
నేనేం తినాలి ఇంక పొయ్యి
ఊ సరే అయితే ఊమ్ సరే బాయ్